హలో
హలో
హలో
ఏం చేస్తున్నావురా ఫ్రీగానే ఉన్నావ
హలో హలో అవునుర ఖాళీగానే ఉన్న ల్యాప్టాప్ లో ఏదో చూస్తున్నా చెప్పు నువ్వేం చేస్తున్నావు
ఏం లేదుర చదువు అయిపోయాక ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల టైం అంతా వేస్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది అందుకే మన ఇద్దరికి ఉపయోగపడేలా ఈ ఖాళీ సమయంలో ఏదన్నా కొత్త నైపుణ్యం నేర్చు ఎలా ఉంటుందని ఆలోచిస్తున్న
అబ్బా ఇంత మంచి మాట చెప్పావురా నేను కూడా సరిగ్గా అదే ఆలోచిస్తున్నా ఆన్లైన్ లో కోర్స గురించి వెతుక్తున్న ల్యాప్టాప్ లో కూర్చొని పెళ్ళిళ్లు కాకముందే మనకు నచ్చిన విషయాలు నేర్చుకోడానికి మన కాళ్ల మీద మనం నిలబడడానికి ఇదే సరైన సమయం
అవున్రా కానీ మనం ఇద్దరం వేరే వేరే దగ్గర ఉంటున్నాం కదా సిటీకి వెళ్ళి నేర్చుకోవాలంటేనేమో కుదరదు కాబట్టి ఆన్లైన్ ద్వార ఇంట్లోనే కూర్చొని నేర్చుకునేవే చూడాలి అసలు నీకు ఏ విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది మరి
నాకు ప్రజెంట్ అయితే డిజిటల్ టెక్నాలజీ అంటే చాల ఇష్టం రా ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ అని గ్రాఫిక్ డిజైనింగ్ గాని నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్ హవా నడుస్తుంది కదా ఏ స్కిల్స్ నే ఇంట్లోనే కూర్చొని ఫ్రీలాన్స్ వర్క్ చేస్తూ మంచిగా సంపాదించవచ్చు అని నా ఐడియా
వండర్‌ఫుల్ ఐడియా రా నీకు ఎలాగో కంప్యూటర్స్ మీద అవగాహన ఉంది కాబట్టి అది నీకు త్వరగా వస్తుంది నాకైతే క్రియేటివ్ రైటింగ్ కంటెంట్ రైటింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంది
అరే ఈ రెం ఈ రెండు స్కిల్స్ ఒకదానికి ఒకటి చాల బాగా కనెక్ట్ అవుతాయిరా కంటెంట్ రాస్తే దాని తో నేను వీడియోస్ లేదా పోస్టర్ డిజైన్ చేయవచ్చు ఇద్దరం కలిసి భవిష్యత్ లో ఒక చిన్న డిజిటల్ ఏజెన్సీ లాంటిది కూడ స్టార్ట్ చేయొచ్చు పాసిబుల్ ఉంటే
అవును కదా నేను అసలు ఆ కోణంలో ఆలోచించనే లేదు ఇద్దరం వేర్వేరు స్కిల్స్ నేర్చుకున్న కలిసి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయొచ్చు అన్నమాట కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మన ఆలోచన విధానం కూడ తుంది
నిజం నేర్చుకోవాలనే తపన ఉంటే వయసుతో లేదా ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా ఉంటుంది
కరెక్ట్ రా యూట్యూబ్లో ఉచితంగా నేర్చుకోచ్చు లేదా యూడెమీ అనేది ఒక యాప్ ఉంటది ఉంటది అట్లాంటి వెబ్సైట్లలో తక్కువ ధరకే సర్టిఫికేట్ కోర్సులు కూడా దొరుకుతాయి మన పాకెట్ మనీతోనే వీటిని మేనేజ్ చేయొచ్చు యూడెమీలో అయితే అప్పుడప్పుడు ఫ్రీ కోర్సులు కూడా పెడతారు
అవును రోజుకు ఒక రెండు గంటలు కేటాయిస్తే చాలు రెండు మూడు నెలల్లో మనం ఇందులో పట్టు సాధించవచ్చు సో దీని వల్ల మనకు ఒక సొంత గుర్తింపు వస్తుంది ఇంట్లో కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు
చాలా బా చెప్పావ్ రా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మరి నేను ఈరోజు నుండే డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ స్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తాను నువ్వు కూడా వీడియో ఎడిటింగ్ కి సంబంధించిన బెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏంటో చూడు మరి
సరే మనం రేపటి నుండి మిషన్ టూ పిఎం స్టార్ట్ చేస్తున్నాం కదా అయితే మొదటి రోజే నేరు గా సబ్జెక్ట్ లోకి వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు అందుకే ఈ రాత్రికి ఇద్దరం కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటే రేపు టైం వేస్ట్ అవ్వదు
అవును రా నువ్వు చెప్పింది నిజమే మొదటైతేే ఏ వీడియోలు చూడాలో వెతుక్కకోవడానికి టైం సరిపోతుంది మరి రాత్రికి ఏం చేద్దాం అనుకుంటున్నావ్
నేను ఇప్పుడే నా ల్యాప్టాప్ లో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్ ఉంటున్నా అలాగే యూట్యూబ్ లో ఏ ఛానల్ సిలబస్ బాగుందో చూసి రేపు చూడబోయే మొదటి రెండు వీడియో లింక్ సేవ్ చేసి పెట్టుకుంటున్నా
సూపర్ రా అలాగే ఇంకొక ము ముఖ్యమైన విషయం మధ్యాహ్నం రెండు గంటలకి ఇంట్లో వాళ్ళు మనల్ని పిలవకుండా ఉండాలంటే మనం ముందే వాళ్ళకి చెప్పేయాలి నేను ఒక ఆన్లైన్ క్లాస్ వింటున్నాను రెండు నుండి నాలుగు వరకే నన్ను డిస్టర్బ్ చేయకండి అని ముందే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించుకుందాం
ఖచ్చితంగా మా అమ్మకి ఇప్పుడే చెప్పేస్తాన్ పెళ్లిి కాకముందే మనం ఇలా ఒక క్రమశిక్షణతో ఏద నేర్చుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు కదా మనల్ని అసలు డిస్టర్బ్ కూడా చేయ్యరు వాళ్ళు
అవును రా ఆ నమ్మకం వాళ్ళకి ఇవ్వడం చాలా ముఖ్యం సరే మరి ఈ రాత్రికి ఈ చిన్న పనులు పూర్తి చేసి ప్రశాంతంగా పడుకుందాం రేపు మధ్యాహ్నం కరెక్ట్గా రెండు గంటలకి మనం మొదటి రోజు స్టడీ స్టేషన్ అయిపోయాక నాలుగు గంటలకు మళ్ళీ కాల్ చేసి ఎవరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పుకుందాం సరేనా
పఫెక్ట్ బాందా రేపు సాయంత్రం నాలుగు గంటలకి మనం ఫస్ట్ డే రివ్యూ కాల్ లో మా కలుద్దాం అరే ఒక నిమిషం ఫోన్ పెట్టే ముందు ఇద్దరం ఒకేసారి లాగిన్ అయ్యామని ఒక్ ఒకరికొకరు ప్రూఫ్ కోసం కరెక్ట్ రెండు గంటలకి వాట్సాప్ లో ఒక థమ్సాప్ ఎమోజి ఓప్ ఉ పంపుకుందాం సరేనా
ఆ అదొక మంచి అటెండెన్స్ లాగా బంద్ చేస్తుందిరా ఖచ్చితంగా పంపుదాం డన్
ఆ అలాగే ఆ మనం తీసుకునే కంటెంట్ కూడా తొందరగా ఎఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే ఆన్లైన్ లో చాలా క్లాస్
ఉ అంటే నువ్ నువ్వ ఏం అనుకుంటన్నా యూట్యూబ్ లో క్లాసెస్వి నేర్చుకుందాం అనుకుంటున్నా లేకపోతే ఇట్లా నేను చెప్పినా కదా యు డే మీ కోర్సు ఏరా అందులో నేర్చుకుందాం అనుకుంటున్నా
ఏ ప్లాట్ఫామ్ అయినా ఏం కాదు కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ దొరికే లాగా ఉంటే ఇప్పుడు నువ్వు చొప్పిన యాప్ లో సగం ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది అలాగే యూట్యూబ్ లో కూడా మనకు చానా ఫ్రీ క్లాసెస్ ఉంటాయి కదా అందులో కూడా సగం ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది సో రెండు మిక్స్ చేస్తే బెస్ట్ ఉంటది కదా అని
అంటే నాకేమనిపిస్తుంది అంటే యుడయమి అయితే కోర్స్ వైజ్ కదా అన్ని క్లాసెస్ ఉంటాయి యూట్యూబ్ల అన్ని క్లాసెస్ ఉంటాయా ఉండయా అని ఆలోచిస్తున్నా
ద్దాంస్ సర్చ్ చేద్దాం చాలా యాక్చువల్గా మనకు తెలియకుండా యూట్యూబ్ లో గానీ సోషల్ మీడియాలో గానీ చానా ఫ్రీ కోర్సెస్ లా ఉంటాయి అవి మనకు తెలీదు అంతే బట్ మనం సర్చ్ చేస్తే దొరుకుతది కష్టపడదాం ఒక టూ త్రీ డేసు తర్వాత దొరికినాక చూద్దాం
అవేట్లా అంటే మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలే రిజిస్టర్ చేసుకున్న కొన్ని డేస్కి వాళ్ళు కోర్స్ అనేది అసైన్ చేస్తారు అప్పుడు మనం నేర్చుకోవాలే అట్లా అంటే మనం ఇప్పుడే కోర్స్ గురించి వెతికితే బెటర్ అనిపిస్తుంది నాకైతే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది
అవునవును మనము కాలేజీ లో ఉన్నప్పుడు ఈ పని చేసుంటే ఎంత బాగుండేదో ఎందుకంటే అప్పుడు మనకు కాలేజ్ అయిపోయినంక మస్తు టైం ఉండేది ఒక రెండు మూడు గంటలు అప్పుడే ఫోకస్ పెట్టుంటే ఇప్పడి వరకి మంచి ఏదో ఒక బిజినెస్ అన్నా ఏదన్నా ఒక మంచి జాబ్ అన్నా వచ్చేది ఉండేది కదా
అంతే గదా కానీ మనకప్పుడేమో వీటి గురించి ఎక్కువ తెలియదు మన సీనియర్స్ గూడా మనకి ఎవరు అంతగా చెప్పలేదు కాబట్టి మనం గూడ పట్టిచ్ పొలేదు ఎంజాయ్ చేయడానికే ఎక్కువ శ్రద్ధ చూపించాం అందరం
చాలా అందరూ అందరూ స్టూడెంట్ చేసే తప్పిదే ఉన్నప్పుడేమో ఎంజాయ్ చేస్తాం
బ్లాంక్
సో అయిపోయినంకనేమో బాధ పడుతం ఉన్న టైంకి వ్యాల్యూ అని అందుకనే పెద్దలు అంటుంటారు గదా టైమ్ అనేది చాన వాల్యుబుల్ థింగ్ రా ఉన్నప్పుడే యూజ్ జేసుకోవాలి దీపం ఉన్నప్పుడే సర్దువలు పోవాలి అని
ని వాయిస్ అస్సలు వినిపయట్లేదు సరీగా
నాదా నాకు సిగ్నల్ బానే ఉందిరా
అవునా మధ్య మధ్యలో బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది అయితే
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఇప్పుడు బానే వినిపిస్తుంది ఆ ఇందాకేమో అంటున్నావు గదా కాలేజ్ లో మనకి లె క్చరర్స్ కుడా చెప్పాలి వీటి గురించి ఎందుకంటే మనం ఎలాగ అప్పుడు చిన్న వయసు గాబట్టి మనకి ప్రపంచం గురించి ఎక్కువగా నాలెడ్జ్ ఉండదు గదా లెక్చరర్స్ చెప్తే మనం తెలుసుకుంటాం
అవును ఒకప్పుడు లెక్చరర్సారా ఇప్పుడు లేరు వాళ్ళ ఏదో వాళ్ళ స్వార్ధంకి వచ్చి శాలరీ కోసం వచ్చి చెప్ వెళ్ళిపోతుంరూ గాని చెప్పాలి టామ్ మేనేజ్మెంట్ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే స్ట్రె టీచర్స్ నేర్పిస్తే కాలేజ్ టైమ్ లో చానా టైం ఉంటది ఎంతో టైం వాల్యుబుల్ టైం ఉంటది ఆ టైమ్లనే ఏదో ఒక సర్టిఫికేషన్స్ కానీ ఏదో రా స్కిల్గానీ నేర్చుకుంటే ఫ్యూచర్ లో ఏ కష్టం లేకుండా తొందరగా జాబ్ కొట్టుకునే ఛాన్స్ ఉంటది
ఊమ్ ఆక్చువల్గా అప్పుడు క్లాస్ లో చెప్పాలి మీకు దీని తర్వాత ఇవే ఆప్షన్స్ ఉంటాయి మనకి ప్రైవేట్ సైడ్ అయినా గవర్నమెంట్ సైడ్ అయినా మీకు ఇన్ని ఆప్షన్స్ ఉంటాయని చెప్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వాళ్ళు చూజ్ చేసుకుంటారు
అవును నాకదే అనిపిస్తుంది నేను ఒకవేళ టీచర్ అయ్యుంటే కాలేజ్ స్టార్టింగ్ డేనే మీరు చదువుకునే జదువుకున చదవడం ద్వారా ఈ ఎడ్యుకేషన్ వల్ల మీక్ ఫ్యూచర్లో ప్రైవేట్ సైడ్ గానీ గవర్నమెంట్ సైడ్ కానీ ఎన్నిఛాన్సెస్ ఉన్నాయి ఏది చేస్తే బెస్ట్ అని ముందే మనం డిసైడ్ చేేసినామనుకో స్టూడెంట్ అనే పర్సన్ స్టార్టింగ్ నుంచే అ డిసైడ్ అయిపోతడు ఎక్కడ వెళ్ళాలి. ఏం నేర్చుకోవాలనేది.
అంతే గదా మధ్య మధ్యలో ఏవన్నా అవకాశాలొచ్చినా గూడ దాని సైడ్ కూడా ఫోకస్ పెడతారు కాబట్టి వెంటనే రాక్పోయినా అది వాళ్ళకి జస్ట్ ఒక ప్రాక్టీస్ లాగా ఒక అనుభవం లాగైనా అయ్ తది ఆళ్ళు చదువు కంప్లీట్ జేసుకునేసరికి వాళ్ళోక మంచి నాలెడ్జ్ త్తం బయటికొస్తరు కావట్టి ఏమిబ్బంది వడరు
మ్మ్ పర్ఫెక్ట్ అసలిది ఎందుకంటే ఇప్పుడు చూడు చాలా మంది డిగ్రీలయిపోయినంక బీటెక్ల్ అయిపోయినంక అప్పుడు డిసైడ్ అయితుర్రి ఏం జేయాల్నా అని అప్ అప్పుడు గవర్నమెంట్ ఫీల్డ్ కొచ్చి మూడు మూడు సంవత్సరాలు ప్రిపరేషనుండి వాళ్ళ టైం అంతా వేస్ట్ జేసుకుంటున్నరు
మ్మ్ ఇంట్లో తల్లిదండ్రులు గూడా చెప్పాల ఆక్చువల్గ ఒకవేళ చదువుకున్న వాళ్ళుంటే ఇలా ఉంటది ఇలా ఉంటది భవిష్యత్ అని జెప్తే పిల్లలకి అవగాహన పెరుగుతది.
అవును ఏదైనా ఫస్ట్ ఇంట్లో నుండే స్టార్ట్ అవ్వాలి గదా మనమయితే ఇట్లా కాద్రా మన పేరెంట్స్ కంతా చదువ్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఇప్పటి జనరేషన్ లో మనమే స్కిల్స్ నేర్చుకోనుంటే మన పిల్లలకి ఆ పిల్లలకి ముందే అన్ని నేర్పిచ్చుకుంటే వాళ్ళ ఫ్యూ చర్ లో ఎటువంటి స్ట్రగుల్స్ కాకుండా ఈజీగా లైఫ్ నే సెట్ అయిపోతరు.
అంతే కదా మనం పడ్డంత ఇబ్బందయితే నెక్స్ట్ తరాల వాళ్ళయితే పడోద్దంటే మనమేప్పుడు కష్టపడి అన్ని తెలుసుకోవాలి.
నాకదే ఉంది ఎప్పటి నుండో ఎలాగైనా మనం మనకి చెప్పేవాళ్ళు లేరు. మనం లాస్ అయినాం ఆల్రెడీ టైం కోల్పోయ్నాం. బట్ మనది ఒక వన్ టూ ఇయర్స్ లేట్ అయినా సరే మంచిగా అన్ని నేర్చుకొని మంచి పర్ఫెక్ట్ ప్లానేసు కొని సెట్ అయ్యి నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళకి ముందే ఒక ప్రీప్లాన్ గా చేస్తే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వుండే కాంపిటీషన్ని ఈ సొసైటీలో ఎటువంటి స్ట్రగుల్ ఫేస్ కాకుండా ఈజీగా సెట్ అయిపోతరు.
ఆ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది గదా జాబ్స్ అన్ని రీప్లేస్ చేస్తుంది ఉన్న వాళ్ళని తీసేస్తున్నరు. మనం ఎలాంటిదంటే ఏఐ కూడా చేయలేని పని ఏదైనా నేర్చుకోవాలి అన్ అలాంటి దాంట్లో మనం సెటిలవ్ తే బెటర్ కదా
అందుకనే స్కిల్స్ నేర్చుకోవాలి. మంచి స్కిల్స్ నేర్చుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడతయ్ అది తర్వాత తరానికి కూడా మనం నేర్పించుకోగలుగుతాం
మ్మ్ అది కూడా కరెక్టే చూద్దాం మరి యూట్యూబ్ లో ఏమేమున్నాయో ఒకసారి చూద్దాం
మ్ సరేరా ఇంకా ఏమైనా ఉందా. ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా మరి
బాగానే ఉన్నారు అందరు బాన్నార్ ఏం చేస్తున్నారు మీ వాళ్ళందరు మీ అక్క మీ అమ్మ నాన్న పన్లకేమైనా వెళ్తున్నారా
మా అక్క అయితే ప్రజెంట్ ఒక ఉద్యోగం చేస్తున్నది. ఈ అమ్మ నాన్న అంటారా ఇంటి దగ్గరనే వంద రోజుల పని ఉంటది కదా
మ్మ్ అంటే ఇప్పటికి జరుగుతుందా అంటే అది ఎండాకాలంలో జరుగుతది కదా
ప్రెజెంట్ అయితే ఇంక ఒక వన్ వీక్ ఉంటది అన్నారు తర్వాత ఈ వర్షకాలం ఎలాగైనా స్టార్ట్ అయింది కదా
హ్మ్
సో మనం కూడ వాళ్ళకు కొంచెం సపోర్ట్ గ ఉండి మనం కోర్స్ నేర్చుకుందాం
అప్పుడైతే వాళ్ళు కూడ సంతోషపడ్తరు వాళ్ళకు కూడ ఎంతో కొంత సహాయంగ ఉంటది కదా
అవునవును నేను కూడ అదే ఆలోచిస్తున్నా పర్ఫెక్ట్ టైంకి ఫోన్ చేసినవ్ సరే మరి మనం రేపనుంచి స్టార్ట్ చేద్దాం పర్ఫెక్ట్గా ఆటనెన్స్ కూడ వేసుకుందాం
సరే మరి మెసేజ్ చేయ్ రేపు బాయ్ బాయ్